హలో ఆ మౌని బాగున్నావారా ఆ బావున్నా తిన్నవారా అన్నం తిన్నావా
ఆ తిన్నా నువ్ తిన్నావా
ఆ తిన్నా మార్నింగే తిన్నా
మ్ స్కూల్ కెళ్ళిర్ర పిల్లలు
ఆ వెళ్ళారు వెళ్ళారు స్కూల్కి ఎళ్ళారు వెళ్ళారా మీ పిల్లలు
ఆ ఎల్లిర్రిద్దరు
ఇద్దరూ ఎల్లారా
మ్
ఏం కర్రీ చేసావు స్పెషల్ ఏంటి ఇయ్యాల పిల్లల కోసం
కాకరకాయ కర్రీ వండినక్క
కాకరకాయ వండినావ మ్ హు పిల్లలు తింటారా కాకరకాయ
తినరు ఇంగ తినిపించాలి అన్ని అలవాటు చేయాలి కదా వాళ్ళకి
ఆ మా పిల్లలు తినకపోకపోతే వాళ్ళకి స్పెషల్గా ఎగ్ ఏసి వేరే కర్రీ ఏదైనా చేసి పెట్టాలి
మ్ వీళ్ళలా లేదు అన్నీ అలవాటు చేయాలని
ఆ కాకరకాయ టమాటా కాకరకాయ ఫ్రై యా
కాకరకాయ టమాటా ఇంగ కాకరకాయ ఫ్రై అంటే ఇంగ కొంచెం చేదుగా ఉంటది గది అందుకే టమాటా ఏసి వొండినా
అదే మేము కాకరకాయ పులుసు చేసేటప్పుడు కొంచెం చక్కెర ఎత్తమ్
మ్ హు ఆహా
అట్లేసుకుంటేనే పెద్దోళ్ళు తింటారు ఇగ నేను తిన సరిగా పిల్లలు తినరు కాకరకాయ
మ్
ఎక్ప్పుడో ఒకసారి ఇంక కాకరకాయ తినాల్సిందే
మ్ పెట్టినావా లంచ్ బాక్సులు
ఆ బాక్సులు పెట్టా ఎగ్ రైస్ చేసా
మ్ హు
ఎగ్ రైస్ చేసి పెట్ట అంకుల్ వాళ్ళేమో చాపలు తీసుకున్నారు చిన్న చాపలు వచ్చినాయ్
ఆహా
మ్ మన దగ్గరలో మహబాద్ నుంచి వచ్చినాయన్నమాట ఆ స్టార్ట్ అయింది వర్షం స్టార్ట్ అయితాంది
స
మనక్ స్టార్ట్ అయింది కదా
మ్
స్టార్ట్ అయ్యంది తీసుకున్నాడు అన్నయ్య కడిగిండు కడిగేసరికి అన్నయ్యకి వన్ అవర్ పట్టింది వన్ ఆర్ టూ అవర్స్ పట్టి ఆర కిలో చేపలకి అంత గంటన్నర రెండు గంటల పట్
మ్ పెద్దవాడికే టైం తక్కువ పడుతది చిన్నవాడికే ఎక్కువ పడు టైం తీసుకుంటది
ఆ చికాకు పుట్టి అందులో కొన్ని చేపలు తీసుకపోయి మా ఓనర్ ఆక్కోళ్ళకు ఇచ్చొచ్చినా
మ్ హు
ఇంగ మనకి అది అలవట్లేదు కదా
అవును
ఇగ వాళ్ళేమో టక్క టక కడేస్తారు పది నిమిషాలనే అర కిల చేపలైనా కడేస్ స్తారు అంత టాలెంట్ పస్ వాల్లు ఎక్కువ తింటారనమాట చేపలు
ఆహా
మనం ఎప్పుడు ఆమా
చిన్నదనా పెద్దవాటికంతా చిన్న తింటే మంచిదంట
ఆ మంచిదంట కానీ ఎక్కువ ఇష్టం ఉండదు నాకు కూడా తినని
ఉమ్
ఏ నేనైతే ఎగ్ రైస్ తిన్న నిన్నడిది సాంబార్ ఉంటే సాంబార్ పోస్కున్నా
మళ్ళీ ఇప్పుడు దిన్లే మధ్యాహ్నం అయిందిగ
మధ్యాహ్నం తినట్టే ఇగ పిల్లలు ఈవినింగ్ వస్తారుగా ఫైకి అల ఆ టైంకి ఆకలైతది ఆ టైంకి ఆకలైతదిన
మ్ లేటుగా తింటే ఇంగ మళ్ళీ ఆ టైమ్కి ఆకలైతది
ఆ ఆళ్ వచ్చినప్పుడు ఇన్ తిన్
ఉమ్
నిన్న మనం ఎగ్ పఫ్ తిన్నాం కదా ఆఫ్టర్ కూడా అన్నం తిన్లే
ఆహా
అదేలే పిల్లలు వచ్చినాక ఆళ్ళతో పాటు ఇగ ఐదున్నరకి ఆ టైంకి అన్నం తిన్నా
నేను కూడా పెట్టుకున్నా కాని తినలనిపించలే కొంచెమే తిని కొంచెం పక్కకు పెట్
ఆ మళ్ళా ఏమనా చేస్తారా సారు
చెయలేదక్క
చేయలేదా ఇంక చేయడు ఆయనది ఆయనే చూసుకుంట మళ్ళ చూసుకుంటా
మ్మ్
స్వార్థం సెల్ఫిష్ ఫెల్లోస్ అందరు
ఆ
చేయాలి ఏవనా జేస్తావారా ఇంకో ఏమైనా జాబ్బు చెత్తావారా ఇక్కడ ఉంది నేను చూడన అంటనా ముందు బిల్డప్ ఇచ్చుకు
ఉమ్మ్
అ నేను పట్టించుకోనట్టే ఉన్నాయి
అవున
అను చింది కదా
నీవంద
కాలే అ కొంచెం ఎంతో కన్న ఉంటే మనకి కాల్ చేసేటోళ్ళు మనకి కాల్ కూడా చేయలేదు కదా ఎవరికి
ఆ అను అను
నా నెంబర్ ఎట్లా మిస్ అయితది అసలు ఆయన దగ్గర మిస్ అయిందన్నడు కావాలనే
అ సార్ మ తెలిదియ
కావాలనే అట్లా అన్నచ్చు
హ్మ్
మ్
ఇంకేర బస్ ఈవినింగ్ ఏమన్నా చేస్తావ పిల్లలకి స్నాక్సు
ఉమ్ చెయాలిగా అడుగుతారు రాగానే స్కూల్ నుంచి రాగానే
ఏం చేసి పెడతావ్
ఎదోకటి బ్రెడ్ తోటి చేసి పెట్టాలి లేకపోతే ఏదో ఒకటి చేయాలి ఇగ
ఆ నిన్న ఆహా నిన్న అన్న బ్రెడును జామ్ తెచ్చిన్నా
ఆ
బ్రెడ్ జామ్ తిన్నారు ఆ అప్పడాలేంచిస్తే ఇంగ పప్పుచారు పోసుకోన్ తిన్నాం ఇగ అందరం నలుగురం
ఊ
నైట్ పూట ఎగ్ ఆనియన్ కర్రీ వొండితే అది లైట్ గ తిన్నరు
ఊహు ఊ ఎప్పుడు వస్తదండి పడ్డదా స్లాబ్ స్టార్ట్ అయిందా
ఆ స్టార్ట్ గాలే స్లాప్ ఇంకా టూ డేస్ పడ్తాదట కింద రూమ్స్ అంతా కట్టినాంక కిచెన్ రూము అంత కట్టిన తర్వాత ఏస్తారట ఇగ పైన స్లాప్
ఊహు
టైమ్ టైమ్ పడ్తాదట వర్కర్స్ ఎక్కువ రావట్లేదురా
ఆదాదే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ అయిపోయి స్టార్ట్ అయినాయి కదా అందుకే వర్కర్స్ దొరకట్లేరు
ఊ కానీ మా మేస్త్రీ గాళ్లకి టే టూ మచ్ మనీ ఇచ్చిండ్రు అమ్మ వాళ్ళు త్రీ లాక్స్ త్రీ అండ్ హాఫ్ లాక్స్ రా
ఆహా
కట్టడానికి త్రీ అండ్ హాఫ్ లాక్స్ ఆల్రెడీ కట్టిన ఇళ్లకే త్రీ అండ్ హాఫ్ లాక్స్ అంటే చూడు ఎంత
ఊ నేను మస్తు రేట్లు పెరిగినాయి వాళ్ళకి మేస్త్రీలకి
అవును
ఇంగా లేబర్స్ కి బాగా రేట్లు పెరిగినయి ఇప్పుడు డేకి పన్నెండొందలు అంట
అవును
ఊ
అంత రేట్లా జాబ్ చేసే టోల్లు కూడా రారు ఇగ వాళ్ళు కాంట్రాక్టు వట్టుకుంటే అయిపోతది
అవును కానీ హెవీ వర్క్ కదక్క అది కన్స్టా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనే
ఆ బావున్నా హెవీ వర్క్ ఇది మస్తు
ఊ
ఇంగ తప్పదిగా కష్టంతో పాటే
ఓకేనా టైం
ఆ వెయిట్ వెయిట్
ఉ అది
నో మోర్ టెన్ మినిట్స్ వరకు ఓలె ఓన్లీ సిక్స్
ఫోన్ జేత్తంద ఆంటీ ఏమంటాంది
ఆంటీ ఏమనట్లే
ఊ
ఇప్పి చేసింది పిల్లలు స్కూల్ కెళ్ళా ఈయల చేయల నిన్న చేసింది
హ్మ్
ఇంక నేను పిల్లలు అక్కడ ఉన్నప్పుడు ఒకసారి అజయ గారిని ఉంచొచ్చిన ఒక టూ త్రీ డేస్ ఉంచొచ్చినప్పుడు ఫోన్లు చేసేదాన్ని ఇప్పుడు చేయకపోతే ఏమైన అనుకుంటారాని ఏ ఫోన్ చేసినానిగ
ఊ హూ
చేస్తే పడుకుందంట వర్కర్లు ఇద్దరు వచ్చిరంట వాళ్ళ వర్క్ దవ ఇగ పడుకుంది
ఊ హూ
హ్మ్
ఏమో పడుకుంది వాళ్ళ కూడా పని చేయకుండా ఒట్టిగ కూసుంటె ఏం చేస్తుంది
అంటే వాళ్ళు గుత్తగా తీసుకున్నారు గా పని
అదే అదే తొందరగా పని చేసి కంప్లీట్ చేసుకుంటరు హ్మ్
ఆయన ఆక్చుఅల్లీ ఏమన్నాడాంటే ఒకసారి ఒక ట్వంటీ మెంబర్స్ దించేసి ఒక ట్వంటీ డేస్ కతం చేసేస్తా అన్నడు వర్క్ అట్లానే ఇక
హ్మ్
చాలా టైమ్ పట్టే టట్టెంది
హ్మ్
ఇప్పటికీ థర్టీ కదా ట్వెల్త్కి వెళ్ళింది అత్తయ్య తథట్ ట్వెల్వ్కి అంటే ఎయిటీన్ డేస్ అవుతుంది
అవును
ఎయిటీన్ డేస్ అయ్యింది ఆమె అక్కడ ఉండబట్టి
ఉంటది ఇక వన్మంత్ పడుతదా
ఇంక వన్ మంత్ పడుతుందేమో మేబీ
ఊహూ
పద్దెనిమిది రోజులంటే మాటలా
అయితే వాళ్ళు అత్తయ్య వాళ్ళ ఇప్పుడు మా అంకులు వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు అక్కడ
ఆ అమ్మ నానా ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే మా ఇంట్లో వస్ తీసుకుపోయి అక్కడ చదర పెడతాం సదర పెడితే యా ఏ అక్కడే వండుకొని తినడం ఆమె ముసలమ్మ దగ్గ గ్యాసు ఏ మొత్తం మనవే సా సామాన్లు మొత్తం సరుకులు
ఊహూ హూ
అన్నం బియ్యం మనయే కూరలు మనయే అన్ని మనయే వాళ్ళు వేరే వండుకుంటా అంటే వద్దన్నాం మేమే వండుతాం మేమే వండుతాం
ఊహూ
పాలు ఇట్ల అన్నీ ఛాయ్ చాపత్త అన్నీ మనయే
ఊహూ
మీరు కూడా ముస్లిమే కదా
మీరే వాళ్ళగ ఇక ఉన్నానీ రోజులు మీరే వాళ్ళ కి పెట్టాలి
ఆ అంతే
మ వాళ్ళకి ఎట్లా వెళ్తుది అక్క ముసలోళ్ళకి బెన్షనా
ఆ పెన్షన్ వస్తుంది ఆయన అడ్వైజర్ డాక్టర్ అనమాట
ఆయుర్వేద డాక్టర్ నడుస్తందా అది
మంది ఏదైనా కేసు వచ్చినప్పుడే త్రూ ఫోర్ థౌసండ్, ఫైవ్ థౌసండ్ అట్లా వస్తది మంత్లీ వన్స్. అట్ల వస్తది అయితే మంత్లీ వాయిస్ అట్లా వస్తదా ఒకసారి, టూ మంత్స్
ఆ ఆహా.
చాలా ఇబ్బందే కానీ ఇగ ఎవరి మీద డిపెండ్ అవ్వరు వా
అదే ఎంతొస్తది ఆయనకి పెన్షన్.
టూ థౌజండ్.
ఇద్దరికి రాదు ఇంట్లో ఒక్కరికే కదా వచ్చేది.
సరే ఒక్కరికే వస్తది, రేషన్ బియ్యం ఒకటి వస్తదండి.
ఉహ్.
అయితే మొన్న అంటాది అమ్మమ్మా.
ఆ
కాళ్ళకి మెట్టలు లేకపోతే. పట్టీలు కుదబెట్టి మెట్టలు చేపిచ్చుకుందంటా.
ఆహా.
ఆ మెట్టలు చేపిచ్చుకోని మళ్ళా ఇంట్లో బియ్యం ఎపిచ్చుకుందంటా అరబత్తవి.
ఆ
ఆటికో మూడు వేలు, మెట్టలకో మూడు వేలు. ఆరు వేలు తాకట్టు పెట్టి తీసుకుందంట పోయిన సంవత్సరమో ఎప్పుడో మరి.
ఆహా.
ఆరు వేలు కాస్త ఎనిమిది వేలు అయినయటా వడ్డి.
ఉన్నారు.
ఆ అయితే ఆ ఇత్తవారా నీ దగ్గర ఉన్నయారా అమ్మ బిడ్డ అడిగిందం అయితే నాతానా లేవు అమ్మమ్మ వర్క్ చేత్తలే జాబ్ రాలే నాకు. వచ్చినప్పుడు ఇత్త నేఅన్
ఎందుకు మీ మామయ్యని అడగొచ్చుగా ఇల్లు ఇల్లు కడతారు డబ్బులు బానే ఉన్నయి.
ఆహా అడగరు అడగరు.
ఆ
అడుగుతే మమ్మల్ని అడుగు అడుగుతరు, మా మీ దగ్గర మేము ఉన్నమని మమ్మల్ని అడుగుతన్నవా అంటరు.
హ్.
అహా అందుకనే ఇగ నాన్నే చాటుగా అడిగిం
కొంచెం మంచిగనే అటు ఇటు నడుత్తరా అక్క ఇద్దరు.
ఆ మంచిగనే నడతరు కట్టా పట్కొని నడుత్తరు.
ఇద్దరు?
ఆ కట్ట పట్టుకొని నడుస్తరు.
ఆహా
బాగా బాగా బక్కగా అయింది ముసలమ్మ.
ఆ అదే మొన్నెండలు బాగ కొట్టినయి కదా ఈ సంవత్సరం.
ఆహా.
అమ్మ వాళ్ళ అమ్మ ఇప్పుడు అమ్మమ్మ కూడా అట్లనే అయిందంటా బాగా బక్కగా అయిందంట.
ఆహా.
ఏండల బాగ కొట్టనయి కదా.
ఆ.
కే.
తలా మళ్ళా చేస్తా